హలో ఏం చేస్తానా
హలో ఆ విను అపిస్తుంది ఏం చేస్తాన్నావ్
ఎం చేయట్లే ఇప్పుడే తిన్నాం
ఉమ్ ఏం కూర
పప్పు
ఉహుమ్ బావా ఏం చేస్తా ఆ తిన్నా చపాతి చేసిందికి నాకు ఆ కూర నచ్చలేదు ఇంకా చపాతి తి అంతమే కాదా తెలీదు నాక అద్ద అదే చెప్తున్నాను నేను నాకు తెలిదు నాకు అర్థమే కాలేదు ఆ కూరేదో
ఆహా
ఇంగా సపాతి తీసేసి కొంచెం రైస్ పెట్టుకొని చికెన్ పచ్చడి కొంచెం తిన్నా
అలాని రోజు తినబాకె చికన్ పచ్చ డీ వేడి చేస్తది
సరే కొంచం తిని బయిటికెళ్లి పానీపూరి తినేసి
దహీ పూరీ యా పనియా
గోల్కాప్ప
గోల్ కప్పనే దహీ అదే పెరుగేయరా అందులే ఊహు
ఉ
ఇంకేంటి నేన ఒకసారి కాదు నేనెప్పుడు తిన్లేదు దహి పురి ఒకసారి తిన్నాను నాకు బాగాన్నా నచ్చదు అనుకుంటే తిన్నా బాగుంది
బాగుండిద్ది
ఉ చల్లగుంది పొట్ట లో ఈ పానీపూరి తింటే లోపల లోపల గురుగుడు బడవడం అనిపిస్తుంది
ఇంకో వచ్చేటప్పుడు రెండు కొబ్బ బోండలు దీసుకోనచ్చ రేపు తాగు అ రెండు అవుతా అవుతా అయిపోద్
ఓకేలాగాని ఎక్కవ రోజులు నెల ఉంచి తాగా మాకు కొబ్బరి బొండాలు కూడా ఇప్పుడేంటో న్యూస్లు వచ్చేస్తున్నాయ్
అన్నిటికే అన్ని వస్త అటే
అదే అస ఆ కరోనా ఇంజెక్షన్స్ చేపిచుకోకుండా ఉండాల్సింది
ఉ పని మళ తీసుకలేతే ఉ
ఇంకేంటి
ఏముంది చెప్పాలి
ఏం లేదు అప్పటి నుంచే నా నేనైతే చాలా వికైపోయావ్ దెల్సా
ఉమ్ అవునా
ఉమ్ ఇంకేంటి
ఏముంది చెప్పాలి
ఏమున్నా
ఉమ్ ఏందెంతకు బోవల్ల
పోలే ఇప్పుడై తిన్నా లేట్ అయింది ఈరోజు
ఆ
ఉ ట్యాబ్లెటేసుకున్నా
ఆాహా అమ్మ ఫోన్ చేసిందా
ఆ చేసింది నీ చేయ నీ చేయలేదు చేస్తా ఉంది చేసిందా
ఆ లేదు
తిన్నాక చేసిద్దేమోలే ఇంకా తిండ్లేద్ అంట్
ఏమి ఇప్పడిదాకా
టైమింగ్స్ అన్ని మార్చేసింది ఒక నెల రోజులుండి
ఉమ్ బాగా అలవాటైపేయింది ఊమ్ దా ఇక్కడ కొ టచ్చ కా ఊ
నాదగ్గర నువ్వుల్ దీ ప్యాకట్ ఉందన్ మాట
అ నువ్వులు
నేన్ తినొద్దు అనుకుంటున్నా నేను తినన్ ద్దు అనుకుంటున్నాను నేను ఎళ్ళినప్పుడు అమ్మకిద్దాము కూర్లోలో కొన్ని ఎసుకొన్ తి అంటే కూ కూర్లో కొన్నేసుకోచ్చు కదా అట్లైన కాల్షియం వస్తది గదా అని చెప్దాం అనుకుంటున్నా
ఆ ఆ
ఆమే ఏసిద్దో ఏదో ఎళ్తా ఏటిఎం కార్డు వచ్చుద్దిగా
ఆ
అప్పుడెల్తా
ఆహ మీఇంటికి రాదా
ఆహా అక్కడ అడ్రస్సే ఉంది
హోకే
ఇంకా మార్చలేదు అడ్రెస్సు
అ
ఇంకేంటి
ఏముంది చెప్పాలి ఏం పక్కన సౌండ్స్ వస్తాయ్
ఏముంది రోడ్ పక్కనే కదా ఇల్లు
కాదే వో పాటలొస్తాంటే
పాటలా ఏం పాట్లు ఇక్కడేమి రావట్లేదమ్మా పాట్లు
హు ఓకే ఓకే
చెప్పాలి
ఏముంది నార్మలే అ
నాన్న బియ్యం వేసుకెళ్ళమంటున్నాడు
బియ్యమా ఆ
ఓ బస్తా దీసుకెళ్ళండి అని అన్నాడు అయిన గానీ వాల్లసలు ఇ ఏడున్నా ఏ అసలు సంవత్సరం అదే అర సంవత్సరం అయిపోయింది
ఊ ఏడు సౌండ్సే సరిపోనాని దీసుకోచ్చు ఊ
ఆహా అవి ఎప్పుడు తింటారా ఏంటో అంటున్నా
ఆ
అ
ఏమీ లేదు ఏ సంవత్సరం సరిపోనని తెచ్చుకున్నారు ఇంకా ఏంచాత్తడు
ఊమ్ ఆహా ఎప్పడికప్పుడు పట్టిచ్చుకోవచ్చు
ఊమ్ మనం అన్నీ ఒకేసారి చెయ్యాలిగా పనులు
ఉమ్
హుమ్ ఏంటి ఇంకా
చెప్పాలి
చెప్పు
నేను నేను ఏందో నేను కేక్ చేద్దాం అనుకుంటున్నా
అమ్మో ఎన్నిసార్లు ఒకసారి బాగుందంటే పద్దాకదే చెత్తే చిరాకు వచ్చుద్ధి అడిగి చేయి
అదే అడిగే చేస్త అనుకుంటున్నా
అండ్ దాంట్లో దాంట్లో అమ్మ చెయ్యుంది కాబట్టి అది మంచిగా వచ్చింది
హుమ్ సరే సరే లేమ్మా కానీ ఇంకా ఏంట అదేంటి నెయ్యి కొంచెం బయటదంటే నెయ్యి వస్తే ఇంకా ఫ్లఫీగా వస్తుంది వస్తుందట
హ్మ్ ఎవరు చెప్పారు
అమ్మ
హుమ్
వంటగత్తే చెప్పింది
ఉమ్ హు మంచిదే గా
హుమ్
హుమ్
ఇంకేంటి
ఏం లేదు నిద్ర కూడా వస్తుంది నాకు నాకు ఏం మాట్లాడలో కూడా అర్థం కావట్లే నీతో
ఏ
ఏమో
గొంతు పగిలిపోద్ది ఓవరాక్షన్ చేయకు
తిడుతున్నావ్ కంప్లైంట్ ఇస్తా తిడుతున్నావ్ అని
ఓవరాక్షన్ నువ్వు నీ ఓవరాక్షన్
నిజంగా టైమ్ చూత్తున్నా పద్దాకా
ఏందిమ్మే నువ్వు ఇట్లున్నావు
ఉమ్ అంతే ఉంటాను నేను ఎప్పుడు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంది
హుమ్
హుమ్
ఇంకా
ఏమీ లేదు చెప్పాలి నాకు ఐదు సెకండ్లు కూడా ఐదు గంటల్లాగా ఉంది
ఆహా ఎదవ ఓవరాక్టింగ్ నువ్వు చెంపలు పగు పగులుతయి
ఒకే
డెలికేట్ మొహాన్వి ఆ సరేలే బాయ్